ఆ
ఆ వినబడుతున్నారా
అన్ని అంజిస్తారు అక్క మరి
అన్న ఆలపలి ఆటో ఆటో నడుపుతాడు వ్యవసాయంలో ఇట్లా నారయ్య ఒడ్లి ఎక్కని వెళ్తాడు కదా దానికి పోతాడు సుతార్ పని పోతాడు ఆయన అన్ని వెహికల్స్ కూడా నడిపస్తాది బస్సు నడిపస్తాది లారీ కూడా నడుపుతాడు
హ
ఇక ఇక రోజు ఏ పని వీలైతే ఆ పని పోతాడు ఇక నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ తర్వాత స్కూల్ వంట ఎక్కిటన్ తాండుడు అక్కడికి పోయి ఆయన లైసెన్స్ లు ఇచ్చారు చెెండు అల్ప
హ హ నువ్వు ఎన్నికల్సి మాట్లాడినావ అక్క ఇప్పటిక మ్ హలో హలో హలో హలో హలో హలో హలో